హలో ఏం చేస్తున్నరండి
టె మీరేం చేస్తాలండి
ఏం లేదండి చాపలు కడిగిందండి మా అమ్మ మా అమ్మ చేపలు కడిగిన తర్వాత వాటిని వండిందండి యతినాలిగా
ఆహా
మీరండి
ఏం లేదండి మేమ ఇప్పుడే గ్యాస్ అంటే మా రూమ్ మా రూమ్ లో గ్యాస్ అయిపోయిందండి గ్యాస్ అయిపోతే గ్యాసు
నింపుకొచ్చారా అవునా అండి తెలుసాండి మా ఇంటికడ అంటే పిల్లి ఉన్నదన్నమాట ఈ చేపల వాసనకి ఇగ పిల్లులన్నీ ఉరుకొత్తన్నాయనమాట ట ఇట్లా ఎందుకండి అంత దూరం చెప్పండి
పిల్లలు గిట్ల అవన్నీ చానా ఉంటాయి కదండి
పిల్లులు ఆ పిల్లులు ఉంటాయి పిల్లలుంటాయి అండి అన్నుంటాయి
ఆహా ఆ నీకో నీకొక నీకొక మన్ చీర్ చెడు విషయం చెప్పాల అండి
ఏంటిదండి
గ్యాస్కి చాలా రేట్ పెర్
ఆ అవునండి అంటే అన్నారు కద్ దంటే ఇగ వ యుద్ధం జరుగుతుంది కదా ఇంక మళ్ ఎప్పుడు తగ్గిద్దా
అప్పుడు మూడు అప్పుడు మూడు వందల యాభై ఉన్న గ్యాస్కి ఇప్పుడు వెయ్యి రూపాయలయిందండి
అంటే చాలా పెరిగింది కదండి అసలు ఓ అమ్మగంతా పెరిగిందండి ఒక్కసారి సడెన్గా అంత
ఆ ఘోరం అంటే ఘోరంగా విరిగిందండి నేనే షాక్ అయిపోయినా వాటిని చూసి మొత్తం ఆశ్చర్యపోయినా నేను
అవునా ఇంక మా అంటే మేము మాది అంటే పల్లెటూరు కదా మేము ఇంటికాడ ఇంటి బయట వండుకుంటాం అనమాట కట్టెలతో
అవునండి మేము ఇక్క మరి మేము ఇక్కడ సిటీలు ఉంటామండి మేము ఇ మాకు అల్ కట్టెల కట్టెలు అంటేనే ఎట్లు ఉంటేయో తెలిదండి అసలు ఘోరంగా
అయ్యో కట్టల అంటేది తెలదు మీరు చెట్లు చూసిరండి ఎప్పుడన్నా
ఆ చెట్లు ఉంటాయి చెట్లతోనే చెట్లు చెట్లు పెడతారా అండి కట్టలు అంటే
ఆ చెట్లు చెట్లు కాదండి వాటిని నరకుతం అన్నమాట
ఓహో అవు ఆ తెలుసండి ఆ గొడ్డలి ఆ తెలుసండి ఇట్లా ఒక కట్ట ఉంటది ఆ కట్టకు కొంచెం ఇనుపది ఉంటది
ఆ కట్టెకి అ దాంతోటి కొడతారండి ఆ ఆ కట్టెలు ఇరిగిపోతాయి అన్నమాట అంటే కొమ్మలు ఉంటాయి కదా చెట్టు కొమ్మలు ఆ చెట్టుకొమ్మలు పడిపోతాయండి అంటే చెట్టు ఉన్నప్పుడు పచ్చిగా ఉంటది కదా అవి ఎండినంక మళ్ళీ లి వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్ అంటే పోయి చిన్న ఉంటది కదండి
ఆ
జేసుకొని పెట్టు కుండా అంటే మంట పెట్టుకొని పెట్టుకుంటరండి పొయ్య అంట పెట్టడం తెలుసా మీకు ఆ మంచిగా ఉంటదండి కానీ పోసూర్త కూడా మంచిగుండదండి మరి పోసూర్తె
ఆహా అంటే అప్పుడు కూరలు గిట్లా అన్నం కూరలు ఇట్లా అన్నం వండుకున్నప్పుడు మంచి రుచికరంగా ఉంటాయ లేకుంటే
బా అంటే మంచిగా ఉంటదండి కాకపోతే ఒకవేళ కట్టెలు అనేవి మంచిగా మండకుండా ఇట్లా పోగొస్తది కదా
ఆ
పొగ వస్తే మాత్రం ఇంకా అంటే మొత్తం పొగ పొగ స్మెల్ వస్తది ఆ వాసన వస్తదండి మనం వండుకున్న ఆహార పదార్థాలు ఏవైనా పోయిమిద ఒండినపుడు
ఆ అవును మీరు ఎప్పటికి వండుతర మీరు ఎప్పుడు కట్టలపోయి మీనే వండుతరా లే లేకపోతే ఇప్పుడు గ్యాస్ కొత్తగా గ్యాస్ బా బంద్ అయిందని కట్టెల పోయిమీద వండుతుండ్ర
లేదండి మేము అంటే ఇప్పటి వరకయితే ఏం వాడలేదు కట్టెల పోయి కని ఒకవేళ ప మనకి ఏమైనా అవసరం ఉందనుకో కట్టెల పోయి వాడుకుంటం అనమాట అంటిప్పుడు ఎట్లా గ్యాసోడషి చిందనుకో కొ ఇంగ మేమేం కొనల్సి అవసం లేదు ఇడు రేట్లూ ఎక్కువున్నాయని మీరె చెప్పారు కదా
అవునండి ఇప్పుడు ఇప్పుడే నేను చూసి చాలా ఆర్చర్యపోయినా అండి ఒక మూడు వందలు గ్యాస్ ఉండే అండి మూడు వందల రూపాయలు ఉండేది ఇప్పుడు ఒక అదే గ్యాస్ కి మొత్తం ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాలు అయేసరికి షాక్ అంటే షాక్ అయిపోయ్ అస్ సొ ఆశ్చర్యపోయినండి అక్కడనే చూసి ఒకసారి
ఇగ అయిపెయినంకా
మరీ దారుణ మరీ దారుణంగా ఉన్నాయండి అసలు ఆ చానా దారుణంగా ఉన్నాయి అసలు ఇప్పటికి మేము ఎ ఇప్పటికి మా కరెంట్ నే కరెంట్ బిల్లు మేము వాడుకునేది టూ హండ్రెడ్ వస్తే ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చిందండి అసలు
ఎందుకండి అంతగానంక కరెంట్ ఏమ్ యూజ్ చేస్తున్నారండి మీరు
రీగంత ఘోరంగా అస్తుంది అసలు ఎట్లనో అసలే అర్దం అయితలేదండి మాకు ఇంగ
అయ్యయ్యో అంటే కొంచెం తక్కువ వాడుకోండి కరెంటిని కూడా
ఆ అవును మీకాడ ఇప్పుడు వాతావరణం ఎట్లున్నదండి ఇప్పుడు అంటే వాన ఒచ్చేలాగా వు దా లేకపోతే
లేదండి వాన ఈ రోజు అయితే ఒచ్చేటట్లు లేదు కానీ రేపు వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయ్ అనుకుంటా మికూ పిల్లిలు కుక్కలు ఇయ్ ఎట్లుంటాయొ తెలుసా అండి
ఆ తెలుసాండి కుక్కలు అంటె తెలుసు పిల్లిలు కూడా తెలుసు అండి
మీర్ అదే జాతికి చెందినవారు కదా అండి
ఏ లేదండి అట్ల గాదండి మేమ్ అలా ఆ జాతికి ఆ అలాంటి జాతుల వాళ్ళక్ చెందిడ్రు అండి మీరు
ఏం చేస్తున్నారండి ఇంకా మీకు పందులెట్లుంటయో తెలుస అండి ప ఇగో నిన్న మేము
అహ ఏం లేదండి ఇగో ఇక్కడనే పొలాం మాది అదే బిల్డింగ్ మీద ఇట్లా చల్ల గాలి వస్తాంటే ఆ గాలికే ఆడికీఈడికి తిరుగుతున్నా అండి
అసల్ మాక్కాడ గాలి గూడ లేదండి అసలూ
గాలిగూడ లేదంటే ఫ్యాన్ పెట్ట్
కాదండి మెమ్ బయట కుసున్నాం అండి
మీర్ బయటకుసున్నరా నన్ని అంటే వాతావరణం గూడా కొంచెం ఇక్కడ మంచిగా ఉందన్నారు గదా ఇప్పుడే
మంచిగుంది అని నేన్ చెప్పలేదండి అసల్ చెట్ట్ కొమ్మ గుడు ఉగట్లేదండి మా దగ్గర
ఆహా మ చెట్టుకొమ్మ నేనే ఉప్
అవున మీరు ఊప్పుకుంటున్నారా చెట్టుకొమ్మనే మొత్తం ఇట్లా అలా అలా ఇలా అని ఉహ్
అసలు గోరంగ అం ఘోరంగ ఉన్నాదండి.
సంపాదించండి సంపాదిస్తా అవి ఏం గాదు అంతగానం
ఏ సంపాదించడం ఏం లేదండి అసలు ఘోరంగా అంటే పరిస్థితే ఘోరంగా ఉన్న దండి అసలు
మా వొళ్ళు అయితే అందరు గ్యా అంటే గ్యాస్ ల గురించి మాట్లాడుకుంటారుండి అసలు
ఆ మీకు అంటే చప చపాలంటే ఇప్పుడు మీ అంటే మీరు మీరు చేపలు పడతారా లేకపోతే చేపలు కొనుక్కొచ్చిల్ల లేకపోతే ఎవరన్న ఇచ్చిళ్ళ అండి మీకు
లేదా అమ్మ చేపలు కొనుక్కొచ్చిందాండి చేపలు ఎవ్వరు ఇవ్వరండి.
ఇట్లు ఉంటారు. కదండి అంటే మీకు చేపలాంటె చాలా ఇష్టమా అండి.
ఆ ఇష్టమండి. అంటే మాకు ముూత్రాశల్లు ఎవరు తెలిసినోళ్ళు లేరన్నమాట మాకు చే
ఆ అంటే ఓన్లీ ముదు అంటే వా ఆ జాతికి చెందిన వాళ్ళ చేపలు పట్టాలని ఎమన్న రూ అంటే ఐటుంద అండి. కుంటా గిట్ల ఉంటాయా గా అండి
అంటే వాళ్ళే పడతారండి. చెరువులో మాత్రం అంటే చిన్న చిన్న కుంటలల్లో మనం ఎవరమైనా పట్టుకోవచ్చు. కానీ చెరువులో మాత్రం వాళ్ళే పట్టాలి
మీది మీది ఇ మాటలు చెప్తుంటే నాకు చాలా ఆ సంతోషంగా అనిపిస్తంది అండి ఎందు దుకంటే ఏ జాతికి చెందిన వాళ్ళు వాటి కోసమే పోరాటం చేయాలంటారు అంట గాదా
ఆ అయితే నేను ఇప్పుడు తిని చేసినాండి మరి
అంటే ఆహా ఇప్పుడు చాపలని చెప్పిరు. కదాం అంటె ఎవరైనా వాట్ ట్టుకొచ్చుగాని అని అన్నారు అప్పుడప్పు ఇప్పుడు మళ్ళ
అప్పుడప్పుడు అంటే అంటే కుంటల్లో పట్టుకుంటారు కుంటల్లో ఉన్నవాట్ మాత్రం ఎవరైనా పట్టుకోవచ్చు కదా మీకు కుంటలు తెలిదండి అంటే చిన్న చిన్న గుంటల లాగా తే అనమాట మళ్లీ దోంగ సర్ట్ కూడా కొంతమంది పట్కపోతారు అనుకుంటా
ఆహా అందుకనే మీ అంటే మేము ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అట్లనే తెచ్చిర అండి దొంగ సాటుంగానే లేకపోతే
ఇక చెంప మీకు రెండు చెంపలు ఉన్నాయంండి ఒక చెంప పలిగిపోతుదేమోనండి నా తెలిసి
ఎందుకండి ఇక మాటని మాట్లాడతళ్ళు ఎందుకండి అసలు
మరి మేము ఎందుకు దొంగతనం చేస్తామండి మాకు తెలివదండి అంటే మేము దొంగతనం ఎందుకు చేస్తా ఎమండి మీ మా అమ్మ తెచ్చిందని చెప్పినా కాదండి మా అమ్మ తెచ్చింది మళ్ళా
అవునా అండి ఓకే ఓకే
క్షమించండి ఏమైనా తప్పుగా మాట్లాడింటే
క్షమించండి ఏమనండి మాట్లాడ్ ఫోన్ మా ఫోన్ మాట్లాడితే గా విధంగానే మాట్లాడతారండి తెలియని పర్శన్లతోను కూడా అట్లా మాట్లాడితే
అంటే మాకు తెలియదండి ఫోన్ ఎలా మాట్లాడాలో
అందుకనే ఫోన్ మాట్లాడండి ఎప్పుడన్నా పెళ్లి అయిందండి మీకు
లేదండి
ఆ పెళ్లి కాలే కాబట్టే ఇట్లా తెలుస్తా లేదండి పెళ్లి అయితే అన్ని తెలుసుండేటివి ఆ అన్ని తెలుసుండేటి ఆ అందుకనే నేను చెప్తాను నేర్చుకోండి ఇగా ఇప్పటికైనా కూడా మా మాటతోనైనా కూడా నేర్చుకోండి ఇంకోసారి ఎవరైనా ఫోన్ చేసి ఇంకోసారి అట్లా ఎవరైనా ఫోన్ చేసి అట్లా మాట్లాడితే అట్లా మాట్లాడకండి
పద్ధతి పద్ధతి పద్ధతిగా మాట్లాడుతాం ఉండి మేము
ఎల్లా డ నేర్చుకోండి
నేర్చుకుంటాం అండి పద్ధతిగా ఇంకేం చెప్పాలండి మీరు
ఏమున్నాయండి ఏం లేదండి ఇప్పుడే గాలికి తిరుగుతాన్నం
గాలోల్లం
అవును ఆహా అవును మీకు మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా అండి
ఉందండి ఫ్యాన్ ఎందుకు ఉండదండి
ఆ ఆ ఫ్యాన్ ఎందుకు ఒకటేస్ ఇట్లా రౌండ్ గా తిరుగుతాది ఎందుకండీ
ఒకటే సారి అంటే
రౌండ్ గానే తిరుగుతాది ఎందుకండి ఆ ఫ్యాను
రౌండ్గా తిరుగుతునే కదండి గాలి వచ్చేది అడ్డంగా పీకమంటారా ఏమోండి నాకైతే ఇంతవరకు ఉంద రండ్ కది ఇట్లా తిరిగినట్టికి కదాండి గాలి వచ్చేది. తిరుగకుంటే అట్లా నిశ్చనంగా ఉంటే రాదు కదా.
ఆ రాదా అండి అట్లా
అంటే మీరు ఒకసారి ఆఫ్ చేసి చూడన్ అంటే క ల చిచ్చి ఉంటరు కదా ధని కట్టేసి చూడండి ఒకసారి తెలుస్తది మీకు వత్తదో రాదో గాలి అని
అవునయితే రేపు చూద్దామ అండి ఇప్పుడే ఆ ఆ ఇంకా ఇంకేం చేస్తున్నారు అండి మీ పొలాలకి అంటే మీ పొలాలు గిట్ల ఉంటాయండి ఇట్లా
మాకు పొలాలెవ్వండి ఏమి లేవండి చిలికలు లేవు పొలాలు లేవు మేమేమైనా అంటే ఎట్లాంటి ఇట్లా దేవుడ అంటే మాకు అన్నం వచ్చి పడుతుదండి మా ముంగట అన్నం వస్తద అన్నమాట అవునండి మాక్ చాలా అదృష్టం ఉందండి
అంటేగో కొన్ని మా కొన్ని మాటలు చెప్తే నమ్మాలి కాని మరి అంత అమాయికున్ని చేసి అట్లా ఆడుకోద్దండి ఎప్పుడైనా
లేదండి నిజంగా అండి
అండి అసలు ఇట్లా పడుతాదంటే
అంటే నిజంగా మేము దే అంటే, ఇట్లా పల్లాలు ముందర పెట్టుకొని, అంటే భక్తితోటి ఇట్లా చేస్తాం అనమాట. ఎమ్మట మాకు పలేద్ కళ్ళు తీసేసరికి పళ్లెంలో అన్నం ఉంటది. కూర ఉంటది. పంచ పరమాన్నలు అంటారు కదండి. అట్లుంటాయి అన్నమాట.
అవునా అండి అంటే మీరు చాలా అదృష్ ఇష్టంగా అల్లుల్లు కావచ్చు అండి. అందుకే అట్లుంటాయి కావచ్చు.
కావచ్చండి అందుకే కావచ్చు ఇగ అందుకే మేం పనికి పోము ఏం చెయ్యమండి ఇగ సప్పుడ్ కి ఇంట్లోనే ఉంటాం ఇగ
అందుకనే మీరు అట్లున్నారు కావచ్చు అన్
ఇంకేం చెతాలండి మీరు అందరు మంచిగున్నారా
ఆ మంచిగానే ఉన్నాం అండి మేము మంచిగనే ఉన్నాం. మంచిగనే తిన్నాము కూడా ఇప్పుడే
కూర వండుకున్నారండి మీరు
ఆ కూర వండుకోలే అండి ఇప్పుడే వండుకోవాలి ఇగ పెయి
ఎంకూరా చికెన మటనా ఇంకా ఏంటి
ట్టన్నగాని గొర్రె కూర వండుకుంటారా
గొర్రె కుర గొర్రెని చంపొద్దండి అసలు మీరు గుర్రం చంపుతారు కాబట్టి మీరు కట్టనెత్తిన ఫుడ్ వస్తంది మటన్ అంటే ఎర్ర ఉంటదనుకుంటనండి నా తెలిసి
నేన్ మళ్ళీ యేస్త ఇగ బాయ్
ఊ సరే అండి టాటా